హలో హడియా అందే
అయింది
ఎలా ఉన్నారు
బావున్నారు మీరు బావున్నారా
బాగున్నాన్న తిన్నారా
రండి మీరు తిన్నారా
లేదు ఇంకా ఇవాళ స్పెషల్ ఏంటి ఓకే
ఇన్ నథింగ్ నథింగ్ స్పెషల్
అంతేనా ఇవాళ మండే ఆ సారీ ట్యూస్డే కదా స్పెషల్స్ ఏం ఉండవా
ఆ
హలో
లేదు
ఏముండబ్బా స్పెషల్స్ ఇంకా
ఓన్లీ సండేనే ఉంటు
హో వీకి వీక్లీ వన్సైన మీరు దినేదిరి నాన్ వెజ్ అయినా సరే
ఆ ఏస్నా
వామ్మో బానే మెంటైన్ చేస్తు ఉన్నారు గా ఉ
ఉ
ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఉ ప్రెజె ఏంటో బయట ఉన్న నాను నథింగ్ ఏం చెయట్లేదు
బయటున్నారా మీ వర్క్ అంత ఫినిష్ చేస్కున్నారా మరి వర్క్ అంతా ఫినిష్ చేసు కున్నారా మరి
ఆయింది చేసు
ఫాస్ట్ ఉన్నారు ఇవ్వాళ కర్రీ ఏంటి మరి మీది
టమాటా కర్రీ
ఓ సేమ్ టూ యు
ఉ
మా ఇంట్లో కూడా ఈ రోజు టొమాట కర్రియే స్పెషల్ టమాట కర్రీ ఎగ్ కర్రీ లాగా ఫీ ఫీలవ్వాలి ఇంకేంటి విశేషాలు మరి
అం అంతే
అంతేనా మరి వీకెండ్స్ ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా
లేదండి ఇక చూడాలి
అప్పుడప్పుడు ప్లానింగ్స్ చేస్తా ఉండాలి ఇంకా ఏం చేస్తాం
మనకి ఇగ ఆఫ్టర్ మ్యారేజి నో ఎంట్రీ అట్లా
అంతేనా
ఉ
అన్ని అన్ని చేసుకోవాలా అప్పుడే ఫ్రీ ఉంటాం మూవీస్ చేస్తుంటారా హలో
వాళ్ళకి టైమ్ ఉన్నాప్
సిగ్
ప్పుడు తీసుకకెళ్తా ఉంటారు అప్పుడు మనం ఏం చేయలేం కదా
అది కూడా పాయింట్యే అది కూడా పాయింటే కదా హలో
హలో
హలో హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
సిగ్నల్ లేనట్లుంది
అవును కొంచెం మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది అందుకే నేను మాట్లాడుతుంటే మీది ఒకసారి వస్తుంది ఒకసారి రాట్లేదు
అదే ఈగ విలేజ్ లో అంతే ఉంటది
అంతే ఎంలే ఎకంటే విలేజ్ నేచర్ వేరేలా ఉంటది
ఊహు
కానీ అక్కడ క అక్కడన్న కంఫర్టు
హ అంతే అక్కడ దొర్కింది ఇక్కడ దొర్క ఇక్కడ దొరికిందక్కడ దొర్కదు
అంతేగా మరి అట్లుంటేనే మనకి ఏంటి అనేది అర్థంమవుతుం తుది అన్ని ఒకే దగ్గర దొరుకు తంక ఖానా పీనా సోనా
అంతే ఊహు
ఓకే మీకేమనా సాంగ్స్ అంటే ఇష్టమా
వినటం ఇష్టం
అదే వినడమే ఓకే ఇంకేంటి మరి
టైం లో వర్క్ చేసుకుంట వింటాన్న వినుకుంటా వర్క్ చేసుకుంటాను అటప్పుడు బోర్ అనిపిస్తే
ఇంకేంటి మరి
చెప్పాలి మీరు
ఏదైనా మీకు ఆప్షన్ కనిపిస్తుందా ఇక్కడ కాలింగ్ నే కాలింగ్ చేషినప్పుడు మీకు
ఆప్షన్ ఏం కనిపియట్లేదు
ఉహుమ్ అదేం ఇంతకముందు మీరు రిజిస్ట్రేషన్ చేస్కోలేదు కదా అందుకే ఓకే ఏమన్నా రే ఆ రేటింగ్ ఏమైన్నా వస్తుందా
ఊహు ఏం అవలేదు ఇంకా
కే కే ఎందుకు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు కదా అప్పుడు ఇంకా ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చిండేది కానీ మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది అప్పుడప్పుడు ఇది కొన్ని బెనిఫిట్స్ ఉం ఎంకా
ఓకే
మీకు ఇంతకు ముందు తెలీదన్నారు కద్ దా యాగ్గుల్ అర్థం కాలేదు రిజిస్ట్రేషన్ అవుస్ తం లేదు ఇంకా మీరు ఇప్పుడు వర్క్ చేసుకున్నారనుకోండి మీకొక బ్యాచ్ వస్తది ఆ తర్వాత నెక్స్ట్ టైం వర్క్ చేసుకుంటారు కదా ఇంక వర్క్ చేసుకున్నప్పుడు మీకు ఒక బ్యాచ్ వస్తది ఇంకా ఒక బ్యాచ్ ఒక వాట్సాప్ లో ఒకటొస్తది దాంతో పాటు మీరు సెట్ చేసుకున్నారంటే మీ లైఫ్ టైమ్ ఇంకా ఎప్పుడైనా కూడా న్యూ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్త
ఓకే
ఇంక టైమ్ అయిపోతుంది రెగ్యులర్ గా దీంతో ఇంకా అందుకేనే కాంటాక్ట్ తవ్వాలి కదా మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతదని మా సిస్టర్ తో చేయిద్దాం అనుకుంటన్నా తన దాంట్లో బ్యాలెన్స్ లేవన్నది
ఓకే నా దగ్గర కూడా నిన్న లేకుండే ఈ రోజు మా మానింగ్ ఎస్కున్నా
ఇంకేంటి మరి మీరేమన్నా స్టోరీస్ రాస్తుంటారా అప్పుడప్పుడు హలో ఆ తిన్నాలేదు ఇంకా తినాలి వాళ్ళ డిన్నర్ కొంచెం లేట్ అయ్యింది
ఓకే ఓకే
తినాల కాసే పైనాక
మాది కూడా లేేట్ అయిది
చేసారా మరి వంట
అయ్యింది కానీ ఇంకా తినలేదు మీతో మాట్లాడ కా తిన్నాం
ఓకే ఓకే ఎప్పుడైనా స్టోరీస్ రాస్తుంటారా స్టోరీస్ రాస్తుంటారా అప్పుడప్పుడు
ఏం రాయన్ నాకు ఇంట్రెస్ట్ అనుపిలేదు
అప్పుడప్పుడు రాస్తుండాలి స్టోరీస్ కూడా రాస్తుండాలి అప్పుడప్పుడు. హలో
చి అనిపి చి రాయాలి అనిపిస్తది హలో
ఆ వినబడుతుంది వినబడుతుంది ఎప్పుడైనా ఒక లైఫ్ లో ఒక టైం వన్ టైం అన్నా రాసారా ఇంతవరకు ఒక స్టోరీ
ఏద ఆఫ్ ఫ్ రాయలేదు
ఆఫాఫ్ హ
హ
హాఫ్ హాఫ్ రాసారా ఫుల్ ఎప్పుడు చేస్తారు మరి దాన్ని? ఫినిషింగ్ ఇంకా రాలేదేమో? ఓకే రేపు మరి రేపు ప్లానింగ్స్ ఏంటి?
ఊ నథింగ్
స్పోర్ట్స్ ఆడుతుంటా. మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాస్తుంటా
ఉ
అప్పుడప్పుడు కొంచెం అట్లా రాయడం వల్ల కొంచెం బ్రెయిన్ రిలీఫ్ అవుతది కొంచెం ప్రెజర్స్ ఉం ఉంటాయి కదు ఇంకా వర్క్ గానీ స్టడీ గానీ అవన్ని కొంచెం ఫ్రీ అవ్ పోవాలంటే అలా రాస్తుండాలి. మొబైల్ ఎంత సేపు బట్కు కుంటాం చెప్పండి.
అంతే అంతె
మా అంటే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అక్కడిక్కడ కాదన్నా వన్ అవర్ మిగతా ట్వంటీ త్రీ అవర్స్ ఏం చేస్తా
ఓహో
ఏట్నొ కటింకా ఏదో ఒకటి చేస్తూ గడిపేయాలి కాలాన్ని నేను పెద్ ద్దగా యూజ్ చేయను జస్ట్ నా వర్క్ వరికి ఇగ నాకేమైనా యూజ్ ఉంటే ఎట్ చేస్తాను. నాకు అవసరం ఉన్నప్పుడే పెద్దగా పర్సనల్ గా టూ ఏం యూజ్ చేయను నేను అందులో
ఓకే
ట్లా ఇంకేంటి మరి
నేనైతే ఫోన్ ఏ వడతా
ఆ ఓ అంటే రెగులర్ గా ఎంత సే ఎంతసేపు చూస్తారేంటి మీరు మొబైల్
ఆఫ్ టువెల్ అవర్స్ అన్నా దగ్గర సిక్స్ అవర్స్ ఫోనే చూస్తా
వామ్మో చార్జింగ్ అన్నా పెడతారా లేదా మధ్యలో
ఆ పెడతా పెడతా
మొబైల్ డేటా ఎంత తీసుకుంటారు మరి వైఫై ఉందా వైఫ్ పైగా ఏంటి అంతగానం యూజ్ చేయడానికి రీఛార్జ్ సిక్స్ సవర్సు యూస్ చేస్తారా గ్రేట్
నేను బుజిగున్న అప్పుడప్పుడు కా
చాలా గ్రేట్ సిక్స్ అవర్స్ అంటే
ఊహ్మ్ అప్పుడప్పుడు టైం పాస్ కానప్పుడు అట్లా ఒక వన్ అవర్ ఇట్లా ఒక వన్ అవర్ చూస్తా పనంతా అయినాక అప్పుడప్పుడు
ఓకే అంతేనా మీరంతే మీరంతే ఇంకా
హ్మ్ హు హు
ఇంకేంటి మరి ఇ ఎప్పుడు లంచ్ చేస్తారా మరి డిన్నర్ చేస్తారా ఇప్పుడు అంటున్నాను హలో హలో డిన్నర్ చేస్తారా అంటున్నాను ప్రెజెంట్ ఇప్పుడు డిన్నర్ చేస్ త్తర మీరు అంటున్నాను
ఆ చేస్తాము ఇన్ సిగ్నల్ తక్కువగా ఉన్నది ఇన్పించట్లేదు
ఓకే ఓకే నో వరీస్ ఓకే మరి ఇంకా లెవెన్ కాంగానే కట్ చేస్తా గుడ్ నైట్
ఓకే హె హె
గనండి
హు హు దేనికి హె హె
చింటాయి కా కాఫీ
గోల్స్ అంటే చాలా ఉన్నాయి కానీ అవి రీచ్ కావడానికి మది ప్రాబ్లమే కదా
అంతే ఇంకా వాన్నిటికి మనీ మనీ మనీ మావి ఎట్లా ఏం చేసుకోవాలో మనం మన చేతిలున్నా కూడా మనం ఏం చేసుకోవాలి చాన్సెస్ వస్తాయి ఇంకా
సొల్యూషన్ మనీయే కావాలి
గాడ్ గ్రేస్ ఉంటే సరిపోతుంది లేండి ఓకే అండి మరి గుడ్ నైట్ గుడ్ నైట్ మరి
హలో
గుడ్ నైట్ గుడ్ నైట్ టెండి